హలో
హలో అండి వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందండి మీకు వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందండి తిన్నారా అండి
తిన్నామండి బాగున్నారా మీ ఇంట్లో వాళ్ళు
ఆమ్ మా ఇంట్లో ఆ అందరు బాగున్నారు అండి మీ ఇంట్లో బాగున్నారా అండి
ఆ బాగున్నామండి మీది ఉమ్మడి కుటుంబమా అండి
లేదండి మాది ఏమంటారు ఓన్లీ పేరెంట్స్ మేము అంతే అండి ఇంకా స్మాల్ ఫ్యామిలీ అండి మాది అవునండి
ఫ్యామిలీ ఉంటే చాలా బాగుంటుంది కదండి అన్నీ రిలేషన్స్ ఉంటాయి
అవునండి గొడవలు కూడా ఉంటాయండి ఏ రోజు మనకి హ్యాపీ ఉండదు
అంటే మనుషులలో స్వార్థం పెరిగిపోవడం వల్లనే కదండి గొడవలు
అవునండి ఈ కాలంలో స్వార్థం లేని మనుషులు ఎక్కడున్నారని చెప్పండి
ఒకప్పుడు అన్ని ఉమ్మడి కుటుంబాలే ఉండేవి చూడండి అప్పుడు చాలా బాగుండే ఉండే అసలు
అవునండి ఒకప్పుడు మనుషులకి స్వార్థాలు లేవు ఓన్లీ ప్రేమలు బంద్ బందాలు బాధ్యత బాధ్యతలు అలానే ఉండేవండి కానీ ఈ కాలంలో అలా లేదండి
అదే అండి అప్పట్లో చాలా బాగుండేవి అసలు అందరు పిన్ని బాబాయి మావ అత్తయ్య అమ్మమ్మ నానమ్మ చ్చే బ చేనన పిల్లలు అంతా ఒక్క ట్వంటీ మెంబర్స్ దాకా ఉమ్మడి కుటుంబం ఉంటే ఎంత బావుంటుందండి అసలు అంటే వాళ్ళలో వాళ్ళలో ఎవ్వరికి ఏ స్వార్థం లేకుండగా అందరు ఒకే తాటి మింద నడుస్తూ ఒకరు చెప్పిన మాట విం టు అందరూ చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు అప్పట్లో
అవునండి కానీ ఈ కాలంలో అలా ఉండడం కుదరదండి ఈ కాలంలో మనకు అలాంటి ఫ్యామిలీస్ కావాలి అంటే ఇంకా మూవీస్ లో చూడు కోవాల్సిందే మూవీస్ లో ఇంకా
ఇప్పుడు ఇంగ స్వార్థం అనేది విచ్చలవిడిగా పెరిగిపోయిందిలేండి జన్రేషన్ గురించి మాట్లాడుకోడదు కానీ
అవునండి
అసలు నా అన్నీ ఆ య య ప్రేమ ఎవరి ప్రేమో చూసినా దానిలో కలుషితము ఉంటుంది తప్ప ప్పంగా వెతుక్కోవాలని జాయితీ ఎక్కడుంది అని
అవునండీ
మనుషుల స్వార్థము మనుషులోకి స్వార్థం అనేది అంతలా పెరిగిపోయిందండి నేనే బాగుండాల నేనే బాగు పడాలానేది
అవునండి ఇప్పుడు స్వచ్ఛమైన ప్రేమా వె దొరికినా వెతికినా దొరకదండి నిజంగా ఎక్కడ ఎవ్వరిలో లేదు
పోయిందండి ఇంగ అంతే ఏం చేస్తాం అంతేంగ ఇప్పుడు మ్ మల్ మనము ఒక సహాయం కావాలనుకుంటే కూడా ఏదో ఒక తు మన నుంచి ఆశిస్తేనే వాళ్ళు సహాయం చేస్తారు మనం అడిగితే
నిజంగా అండి అ అందరు ఎవరు ఒకరు ఇట్లా ఉండరండి ఎవ్వరు
మోస్ట్లీ మళ్ళీ పల్లెటూర్లలో బావుటరా అండి కొంచెం ఇరు పొరుగువారు ఇంటి పక్కన వాళ్ళు చుట్టాలు కొంచెం బానే ఉంటారు కానీ టౌన్ లో అస అలా ఉండరు కదండి
అవునండి టౌన్ లో ఎవరి పా ఎవరి పని వాళ్ళు చూసుకుంటారండి ఎవ్వరు జోక్యం చేసుకోరు వేరే వాళ్ళతో అట్లా
అదే ఏదైనా రోడ్డు మింద యాక్సిడెంట్ అయినా కూడా ఎంప్లాయీస్ ఎప్పుడు రియాక్ట్ గారు చడండి కార్లలో వెళ్లే వాళ్ళు కాని
అవునండి మనకెందుకు అని పట్టించుకోరండి ఎవ్వరు మన ఇండియా అట్లా తగలడిందండి ఇప్పుడు
అదే ఈ అదే ఒక సామాన్యుడు వెళుతున్నాడు అనుకోండి అదే రోడ్డు మీద ఎవరికోరికి కాల్ చేయడము లే ఇదా మనిషికి సహాయాన్ని చేస్తాడు ఏదైనా ఒకటి వాళ్ళ ఫ్యామిలీకి ఇది ఫోన్ చేయడము ఏదో ఒకటి చేస్తాడు కానీ కొంతమంది ఉంటారండి అసలు పట్టించుకోరు ప రోడ్డు మీద శవం పడిందన్నా గూడా ఒ మనకెందుకు మన మీది కోసుంది ఆ పోలీసు ఈ కంప్లైంట్ అని మారుస్తున్న అక్కనుంచి జారుకుంటారు
అవునండి ఈ సిస్టం అలా చేసిందండి మనుషులని పాపం ఇట్లా సిస్టమ్ అంతా కోషన్ జేస్తుంది కదా వాళ్ళని హెల్ప్ చేసిన వాళ్ళని ఇప్పుడూ వాళ్లనీ క్రైమ్ చేసారు అని ముద్ర వేస్తుంది మీటి చేస్తారు
నిజమే లే అండి కానీ ఇన్వెస్టిగేట్ జెసి తెలుస్తుంది గదా ఎవరు జేసారు అనేది
ఆ అండి కానీ ఈ మధ్య అలా లేదు గాదండి ఇన్నోసెంట్ పీపుల్ మీదా నింద మోపుతున్నారు.
అవునండి మా ఊర్లో గూడా అసల్ దెల్సా లాస్ట్ ఇయరూ ఈ టైమ్ లోనే ఇద్దరు పిల్లల అండి ఒక బుల్లర యాక్సిడెంట్ చేసి వెళ్ళలిపోయింది ఇద్దరి ప్రాణాలు అసలూ ఆ చిన్న పిల్లల్నండి పాపం అది యాక్సిడెంట్ చేసి వెళ్ళారు ఇద్దరు పిల్లలు చని పోయారాండి.
అవునా అండి నేను కూడా తిన్నానండి.
అసలూ ఆ మా ఊరి మొత్తం విషాదంలోకు మున్ మునిగిపోయారు. సంవత్సరం మొత్తం ఆ రోజు మొత్తం అసలు తిండీ ఏమి లేకుండా అందరూ భయానికి లోనైపోయినారు వారం రోజులు
అదే అదే కదండి ఎదిగే పిల్లలు అట్లా చనిపోతే వాళ్ళు ఎంత బాదా ఉంటుందండి పేరెంట్స్కి ఎన్నో ఆశలు పెట్టిపేయింటారు పేరెంట్స్ పిల్లల మీద
ఆ పిల్లల్ని చిన్నప్పు నుంచి పెంచి కరెక్ట్ ఏజ్ ఆ పిల్లోలకి ఒక సెవెంటీన్ ఇయర్సు ఒక బాబుకి సెవెంటీన్ ఇయర్సు ఇంకొక బాబుకి ఒక టోంటి ఇయర్స్ ఉంటాయి అండి
చూడండి ఎదిగే పిల్లలు అట్లా చనిపోతే ఎలా అండి చాలా బాధ కదా బాధాకరం
ఆ అసలు ఆ రెండు ఫ్యామిలీస్ అయితే వాళ్ళు డిప్రెషన్ లేకి వెళ్ళిపోయారాండి అసలు
మోస్ట్లీ ఊరు ఊరు మొత్తం డిప్రెషన్ లేకి ఎళ్ళిపోయింటారండి అట్లా ఇవ్ ఇద్దరు చిన్నపిల్లలు యువత
కాసల్ తెల్స్ ఆ అసలు వారం రోజులు అందరికీ చుక్కలు గనిపించాయి అసలు ఆ పిల్లలు చనిపోయినారనే బాధతో
అవునండి ఆ చనిపోయ్నా విధానం అది ఇంకా ఎంటాడుతూనే ఉంటుందండి
అవునండి చాలా అంగ అసలు బైటికేళ్ళాలంటే గుడ పిల్లల్ని మితా పిల్లల్ని గూడా బైటికి పంపించాలంటే కూడా జనాలు భయపడిపోతున్నారు తల్లిదండ్రులు అబ్బాయిలని బండి స్ ఇచ్చి పంపించాలంటే
నిజంగా అండి మనకి రూల్సు చాలా పెట్టాలండి ఎందుకట్లా కొంతమంది ఆ ఫాస్ట్ గా డ్రైవ్ చేస్ కుంటూ వెళ్తారు ఏం పట్టించుకోకుండాగా
కదండి ఈ బుల్లోర వాళ్ళయితే వాళ్ళదే రోడ్డు అయినట్టు వెళ్తుంటారు ఇంగా రోడ్డు మీద వాళ్ళకి వే కలిసే కనిపించకూడదు అంత ఫాస్ట్ గా వెళ్ళిపోతుంటారు ఎందుకో గవర్నమెంట్ వాళ్ళ కోసం మాత్రమే రోడ్డు వేసినట్టు ఫీల్ అవుతారేమో
అదే కదండి వాళ్ళకి ఫైన్స్ యేయ్యాలి గా ఇట్లా డ్రైవింగ్ లైసెన్స్ ఎట్లా ఇస్తున్నారాండి అట్లాంటొళ్ళకి అంత హార్ష్ గా నడిపేటొళ్ళాకి
ఆ మంది ప్రాణాలు పోతున్నాయండి అసలు ఈ లారీ డ్రైవర్స్ అందరి వల్ల
ఆ అదే కాదండి అయిన వాళ్ళని పట్టుకొను కూడా పట్టుకోరండి ఇన్వెస్ట్ చేసి ఉరికే వదిలేస్తారు వాళ్ళు ఇంకొక ప్రాణాలు తీసి
అదే కదాండి ఇది ఒకటి విన్నా అండి ఎంత స్పీడు వెళ్ తునేది ఆల్రెడీ గవర్నమెంట్ తెలిసిపోతుందంటా అది ఏదో విన్నాను ఒకటి అది త్వరలో వస్తుందండి అంటే ఒక వెహికల్ ఆ ఓహో ఒక వెహి వెహికల్ రోడ్డు మీద వెళ్తుంది కదాండి వాహనం అది ఊరి బయటకి వెళ్ళిన ఊరిలో ఎంత స్పీడ్ వెళ్తుంది ఊరు దాటాక ఎంత స్పీడు వెళ్తుందో తెలిసిపోతుందంటా అండి అది
అదా నిజంగా అట్లాంటి టెక్నాలజీ రావాలా అండి
అది చూపిస్తుందంటా ఇంత స్పీడ్ వెళ్తున్నాడు అని
అవునా అట్లాంటి టెక్నాలజీ రావాలి అండి నిజంగా
అది నిజమో కాదో మరి అమల్లోకి వస్తుందో లేదో చూడాలి
అట్లీస్ట్ దానుకు
అంటే అంత స్పీడ్ వెళ్ళాడు ఊరు బయట అని ఫైన్స్ వేస్తారంట
అదే కదండి అట్లాంటివి అమలులోకి వస్తే కొంచెం భయం పెరుగుతుంది ఈ డ్రైవర్స్ కి ఇట్లా ఫైన్స్ పడతాయి మనం మెల్లగా నడపాలి అని
ఎన్ని విషాదాలండి ఎన్ని ఘోరాలు ఎన్ని రోడ్డు ప్రమాదాలు చూస్తున్నాము అండి ఎన్ని ఫ్యామిలీ స్ ఎంతమంది చనిపోతున్నారు అసలు
అదే కదండి వాళ్ళాకి డ్రైవర్స్ కూడా జాలి దయా ఉండదా అండి అట్లే మనుషులను ఇట్లా చంపేసి తే వాళ్ళకి ఏం బాధ అనిపియాద
కొంతమంది నెగ్లెట్గా డ్రైవ్ చేయడం
ఉను
అంటే కేర్ కేర్ ఫుల్ గా లేకుండాగా అజాగ్రత్తగా చేయడం వల్ల ఇంగా ఇలాంటివి కొన్ని చూస్తుంటాం
ఫస్ట్ ఆఫ్ ఆల్ అటాంటోళ్ళకి డ్రైవింగ్ ఇవ్వకూడదండి డ్రైవింగ్ చెయ్యమని
ఇవి మోస్ట్ లీ మొన్నటి వరకు ప్రైవేట్ ట్రావెల్స్ ని బాగా తనిఖీ చేసారు డ్రైవర్స్ నీ ఇప్పుడు గవర్నమెంట్ కూడా చాలా జరుగుతున్నాయండి యాక్సిడెంట్స్
అట్ల ఎందుకండి ఇప్పుడు ఎంత మంది జాబులు లేకుండా ఉన్నారండి ఎందుకు అట్లాంటి వాళ్ళకి జాబ్స్ ఇవ్వడం ఇట్లా జాబులు లేనోళ్ళు ఎంత మంది యాస్పిరెంట్స్
చ్చి తీసుకోవచ్చు కదండి మంచిగా
అదే కదండి మంచి
ఇప్పుడు ఏజ్డ్ పర్సన్స్కి ఎక్స్పీరియన్స్ అని వాళ్ళకి ఇస్తారు ఆ ఏజ్డ్ పర్సన్స్ కి ఏం మతిమరపు ఉండదా అండి ఏమి హెల్త్ ఇష్యూస్ ఉండవా అండి చెప్పు వాళ్ళు అలాగే ఇలా డ్రైవ్ చేస్తారు
అదే కదండి మళ్ళ నైట్ నడపాలంటే మన బాడీ కొన్ కొంచెం అంగీకరించదండి నైట్ టైమ్స్ చూస్తే
అదే కదా
హెల్త్ అనేది ఇంపార్టెంట్ ఆ
ముందు కర్నూలు దగ్గర ఒకటి కావేరి బస్ ట్రావెల్స్ అనే అది కన్నగా పోయిందండి చిల్ల మంటలు చేలరేగ్ పోయింది బస్సు మొత్తము ఫార్టీ టూ మెంబర్స్ ఏమో అందరూ గాయాలయ్యాయండి ఒక ట్వంటీ మెంబర్స్ దాకా చనిపోయింటారు అందులో చిన్న పిల్లలు కూడా ఉన్నారండి ఫ్యామిలీ
అవునండి నేను కూడా విన్నాను ఒక అబ్బాయి తన బైక్ వచ్చి గుద్దుకొని బస్సుకి పేలిపోయిందని విన్నాను
అవునం డి ఈ అబ్బాయిలకు కూడా ఇంత ర్యాష్ ట్రావింగ్ ఏంటండి అసలు అవును వాళ్ళ కోసం ఒక ఫ్యామిలీ ఎదురు చూస్తుంటదని తెలియదా వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడు తారు అని లిమిట్లో డ్రైవ్ చేస్తే ఏమవుతుంది
ఆ డ్రైవర్ అండి మొన్న జరిగిన ఆ ఇన్సిడెంట్ లో ఆ డ్రైవర్ ఆయన గుర్ పట్నాడు అంటండి అంటే ప్రమాదం జరగబోతుందని ముందే గ్రహించాడంటా అండి ఆయన దీగిపోయాడంట ప్యాసెంజర్స్ ని లేపకుండా
అప్పు అలాని అలర్ట్ చెయ్యాలి కదా ఇప్పుడైతే ఇది ప్రమాదం జరుగుతుంది ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చెయండి అని చెప్పేస అయినా పోవాలి అతను అదే కదా కొన్ని జీవితాలన్నా బాగుండేవి అందరూ అంతమంది అనాథాలు అయ్యే వాళ్ళు కాదు కదా
అదే కదండి చాలా మంది పడుకొని ఉంటారు వాళ్ళందరి ఇట్లా ఒ తొందరగా ఫాస్ట్ గా మెసేజ్ పాస్ చేస్తే
ఒక ప్యాసింజర్ బస్ ఎక్కడంటే ఒక డ్రైవర్ మీద నమ్మకంతోనే అతను నిద్రపో పోయింటాడు కదండి
అదే కదండి ఈ ప్రైవేటు ట్ర బస్ ట్రావెల్ కంపెనీస్ అన్ని కొంచెం రూల్స్ బాగా పాటి పాటించాలి అండి నిజంగా
లైసెన్స్ అనేది తీసేయాలండి గవర్నమెంట్ ఫస్టు ప్రైవేట్ వాళ్ళకి.
అవునండి ఆ మళ్ళీ వాళ్ళు చాన్ షాట్సు ఇచ్చేది కూడా ఏవ్ చ్ ఎక్స్పీరియన్స్ లేకుండా హెల్త్ బాలేని వాళ్ళకి అట్లా ఇస్తుంటారండి అన్ క్వాలిఫై కాని వాళ్ళకి ఇచ్చేస్తుంటారు
ఇంకా ఆ ఇన్సిడెంట్ తర్వాత బాగా చెక్ చేయడము నిద్ర పోతున్నాడా లేనా అని. డ్రైవర్స్ని అలర్ట్ చేయడం ప్యాసింజర్స్ని అలర్ట్ చేయడం చేశారు. ఇంకా ఇప్పుడేమ్ పట్టించుకోవట్లేదండి అసలు మళ్ళీ యాజ్ టీస్ మళ్ళీ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, ఇప్పుడు ఏకంగా మళ్ళీ గవర్నమెంట్ బస్సులకు కూడా పోయి ఎక్కాలంటే భయపడుతున్నారు జనాలు. వాళ్ళు కూడా అలానే డ్రైవ్ చేస్తున్నారండి
అవునండి నిజంగా ఇన్సిడెంట్ జరిగిన కొన్ని రోజుల వరకే అది ట్రెండ్ అయినంత వరక్ కే శ్రద్ధ చూపుతారండి తర్వాత మర్చిపోతారు మళ్ళీ తర్వాత ఇంకొక ఇన్
అదే కదా ఇలా ఎన్ని ఇన్సిడెంట్స్ చూడాల్